హలో
హెలో హేలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
బాన్నారా అండి
ఆ బాగున్నండీ మీరు
హ్మ్ బాన్నానండి
తిన్నార
ఆ తిన్నా
ఏంటండీ స్పెషల్ ఇవాల
మాది పప్పు టమాటా అండి మీది
మాది ఇంకా తిన్లే అండి తినాలి
ఎప్పుడ్ చేస్తారండి
అండి
హలో ఏం కూర చేశారండి
ఫిష్ కర్రీ అండి
మీరే చేసారా
ఆ లేదు మా మమ్మీ చేసిందండి
బాగా చేస్తారని
ఆ బానేచేస్తాదండి
మీ మమ్మీ చేసే దాంట్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
చికెన్ అంటే చికెన్
హా
చికెన్ చికెన్ కరీ
క అంటే చికెన్ ఫ్రైయా చికెన్
చికెన్ చికెన్ కరీ
కర్రీ బాగా చేస్తారా
ఆ
గమి హ లైక్ నాకు ఎక్కువగా ఏమంటే బాగా ఇష్టండి
అండి
అంటే ఎక్కువ మీరు దేన్ని ఇష్టపడతారని
పోగా అంట గేమ్స్ ఆడడం
ఏ టైప్ గెమ్స్
ఏ టైప్ అంటే ఆన్లైన్ గేమ్స్
ఏమేమి గేమ్స్ ఆడతారండిన్ల
ఆన్లైన్ లో ఫ్రీ ఫైర్ జిటిఏ
అంటానా
ఇంకా ఏవ టెంపుల్ రన్ డాక్టర్వి మీరు ఆడారా అండి ఆన్లైన్ గేమ్స్
ఆ తక్కువగా ఆడతానుండి
అయి
చాలా తక్కువ అయితారు
మీరు ట్రిప్స్ వెళ్తారండి
ఆ
మీరు ట్రిప్స్కి వెళ్తారా
అర్థంగాాలదా
ర్రిక్స్ ్రిక్స్కి వెళ్తారా మీరు అంటున్న
అల్తానంగా చూప్సు ాల రస్
మీరిప్పటి వరక వెళ్ళిన దాంట్లో బెస్ట్
అ బస్్రిప్ప ఉంది చంగా యర్ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అండి నలుగురం కలిసి బయ బైక్ ట్రిప్ వేసామ్ అదే ఫస్టు బైక్ ట్రిప్ అ లాంగ్
ఆ
ఏ ఆ ఎక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి ఇ అదద్రే అ ఈవినింగ్ టైమ్ లో వేసిండే అరౌండ్ ఫైవ్ థర్టీ క అట్లా స్టార్ట్ అయ్యాము
ఆ
సిక్స్ క అట్లా రీచ్ అయ ఉండే అండి సిక్స్ కి రీచ్ అయ్యాము యాక్చువల్ గా మా లక్ ఏంటంటే ఆ రోజు సాటర్డే యూజువల్ ఎక్కువ రష్ ఉంటది సాటర్డే అంటేనే కానీ ఎక్కువ మాకు రష్ లేకుండా ఉండే చాలా కాలేదు అంటే మరీ లే లేదని కాదు అట్లానే ఏవి రాశ లేద ఏదో ఉండి ఉండనట్టుగా ఉంది అన్నమాట ఎళ చేసి ఆ ఎళకా అ ముగ్గురం కలిసి ఆ ఉంటాయి కదా ఫోన్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసేసి స్టా నలుగురం స్టార్ట్ అయినాం
హ
స్టార్ట్ అయి ఇంకా లోపల్కిి మేము నార్మల్ దాంట్లో వెళ్ళాము నార్మల్ దర్శనంలో వెళ్ళాము పైకి ఎక్కుతూ ఎక్కుతూ ఏమైందంటే మాకు నాకు ప్రిదర్శనం డోర్స్ ఉంటాయి కదా అంటే అదే దర్శం డర్ నుంచి కొంచెం మనీ విఐపి దర్శనం డూర్స్ ఉంటాయి కదా అంటేటికెట్ తీసుకుందాం అనుకుంట కానీ వాళ్ళు అన్నారు కదా ఖాళగానే ఉండంది వెళ్ళండి ఏం ఏం వద్దు టికెట్స్ అవి ఇవ అనే సరికి వె ప్పేమట్ట
అవునా
ఆ ఫీ ఫీ దర్శనం నుంచి విఐపి దర్శనం దాంట్లో గ అలో కన్న అ ాం దాం్రా ఇది ఎప్పుడు అదే దాంట్లో తిరుగుదామా దీంట్లో వెళ్ళి చూద్దాం ఎట్ వెళ్దాము అనేసి ల్ ఉన్నాయండి అది మాకు తెలీదు యాక్చువల్ గా విఐ అని ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్ళాక ఆ గ ఏంటిదంటే బిఐపి వాళ్ళకి వచ్చేసి గర్భ గు లోకి తీసుకెళ్ళలి దర్శనం చేప్పస్తారు నార్మల్ దాంట్లో ఏంటి అంటే గర్వ బబ గుడికి కొంచెం దూరంలో ఉంటారనమాట
ఆ ఓకే
ఇంకా మేము అందులోకి వెళ్ళేసరికి గర్భధలోకి వెళ్ళేసి దర్శనం చేసుకొని రకనా అయి ఉండే ఇంకా బయటకి వచ్చే చిన్న పిల్లలు భరతనాట్యం వేస్తా ఉండే క్యూ టూ హండ్రెడ్ పిల్లలు మ అందరు ఇక భరతనాట్యం డ్రెస్సెస్ వేసుకుంటారు పిల్లలందరు అళ్ళ డ్యాన్స్ చ చిందిగా ఇంక అక్కడ ప్రసాదం కొొనుకొని ఇంకాసేపు తిని టైమ్ స్పెండ్ చేసి చెలియా కాకనీ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ రిటర్న్ అయ్యేసరికి ఎయింత అంది నైన్ ఓ క్లాక్ అట్లా చిన్నగా ఎ లేేసేసి అ స్టార్ మళ్ళీ రిటర్న్ బైక్ వచ్చేసేసి సురేంద్ర పూరి అని ఉంటందండి అక్కడ అందర్ అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట అందులో
అవునా
హ్మ్ సురేందర్ పూరికి వెళ్ళినాం బట్ అది అప్పటికే క్లోజ్ అయిపోయింది బట్ బయట పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి అందులో అన్ని గుళ్ళుంటాయి అన్నమాట
హ్మ్
ఆ సురంద్రపూర్కెళ్ళేసి కాసేపు టైమ్ స్పెండ్ చేసి ఫొటోస్ దిగేసి అళ్లి అక్కడ నుంచి చిన్న లేక్ ఉంటదండి
ఆ
చెరువు టైప్ లో ఉంటది అది అక్కడ కూడా లైటింగ్ అది అంతా బాగుంటది నైట్ టైంలో అహ్ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా చిన్నిగా రిటర్న్ అయిఉండే వచ్చి ఇగా దర్శనం అయిపోయింది ఆల్మోస్ట్ ఇగ మిడ్ నైట్ అయిపోయింది మాకు ఆల్మోస్ట్ అక్కడే లెవెన్ వరకు అయింది అన్నమాట రిటర్న్ అయ్యేసరికి ఉప్పల్కొచేసరికి మళ్ళ అక్కడ కొంచెం ఆ ఏమంటారు ఉప్పల్ కొచ్చేసేసి రిటర్న్ అయితే జైల్ మండి తిన్నమండి వరంగల్ సైడ్ చాలా బాగుంటదండి అదే ఇంకా అంటే నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ ట్రిప్ అదే లాస్ట్ ట్రిప్ అయిపోయింది
అవునా
హ్
ఇంకా అండి
చెప్పాలండి మీరే మీరలా అంటే ఎవరితో అయినా బాయ్స్ ఫ్రెండ్స్ తో కాదు కాకుండా గర్ల్ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఎట్లాన్నా ట్రిప్స్ వేసారా
లేదండి
ఒక్క ట్రిప్ కూడా వేయలేదా అండి కాలేజ్ ఫ్రెండ్స్ అట్లా
లేదండి ఏల్లలే ఇప్పటివరకు
ఉ
ఏళ్ళలేదండి
మీరు కాలేజ్ తరుపున ఎలాంటి టూర్స్కి వెళ్ళలేదా
కాలేజ్లో అంటే
స్పాన్సర్స్ చేస్తారు కదా కాలేజ్ లో స్టాఫే
కాలేజీకిి ఎక్కువ వెళ్ళకపోయేవాన్నండి అంటే జస్ట్ ఒక వన్ ఇయర్ మొత్తంలో ఒక వన్ మంత్ ఎల్లేవాళ్ళం
అ ఆహా
తిన్నరా అండి
లేదు అంటే లంచ్ ఇంకా అవ్వలేదండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మీది
లేదండి మార్నింగ్ తిన్న తినాలి ఇప్పుడు
సరే అండి ఉంట